హలో ఏం లేదు నువ్వు ఏం చేస్తాన్నావు
ఏం లే ఇంక కొంచెం సేపు పడుకుందాం అని చూతన్నా
తిన్నావా అన్నం
తినాలే
ఏం కూర
చికెన్ తెచ్చుకున్నాం
ఉహుమ్ అన్నయ్య ఏం చేస్తాండు.
అన్నయ్యనా ఇ చెప్ప దగ్గర రాసుకున్నాడు ఇప్పుడే బయటకి వచ్చిండు
ఇప్పుడు ఏ
బయట కొచ్చిండు
ఉహుమ్ వచ్చిందా చిన్న అక్క మార్ చూసినావా
ఆ
చిన్న అక్క వచ్చిందా
వచ్చింది చిన్న అక్కవోలు భానుక్క మాట్లాడుకుంటాలు
ఆహా
నేను చేస్తా అంటే అసలు మీ ఇద్దరం మాట్లాడత రండి రా అంటది మాట్లాడక పోరి నేను మా అక్కకి చేస్తా అన్న
ఉమ్ మరి ఫోన్ చేస్త లేడు
ఆ కొంచెం కొంచెం గానీ తినాంక చేద్దాంలే అనుకున్న నువ్వే పోన్ చేతానవ్ ఇక
తిన్నావా మరి
తిన లే తింటా తినకుండానే మాట్లా
ఉమ్ ఆ డ్రెస్ తీసుకున్నారంటా చేరో ఒకటి
చెరోకటి అప్పుడే రేపు మా ఇబ్బందిస్తాను నేను ఒక్కడినే
ఆ ఓకే ఏం టెస్ట్
టెస్ట్ హెచ్ ఐ వి టెస్ట్ ఎక్సరేలు వచ్చే పది ఒక ఎనిమిదో తొమ్మిదో టెస్ట్లు చేపించుకోవాలే
గవర్నమెంట్ హాస్పిటల్ కా
అత్తమ్మోల హాస్పిటల్నే
ఊహు ఎందుకో హాస్టల్ పోముంది చేపిచ్చుకోవాలా
ఆహ అట్ల కాదు ఆ రిపోర్ట్లు అన్నీ అంటే అంటే ఇయన్నీ ఇయ్యాలంట అంటే వాళ్ళకి మన బ్లడ్ ఎంంత ఉందని అయన్నీ ఆయన రిపోర్ట్ల అన్నీ ఏరాట
పర్ంటేజ్ వైరస్ ఉందా లేదా యాక్టివ్ గ ఉన్నాడా యాక్టివ్
ఆ
ఆహ
ఏం కూర
చమగడ్డ చార్
ఉహు
ఉ
రేపు చిన్నక్క వత్తదా
వత్తది
వత్తదా
ఏమ్మో తెలవదు
వత్తే నీస్
దానివి దాని మెటీరియల్స్ కావాలంటగా ఉమ్ అచ్చ ఉ
మెటీరియల్స్ బన్వా ఇతనటగా
ఆ
అన్వా రేపోత్తడు
అయినా
మ ఆయనక తివచ్ అతి వచ్ ఉత్తే పటుకుొచ్చీ త్త డేమో
ఏమో ఇగ వాళ్ళ ఇష్టం
వచ్చె రానీ అయితె వస్తె రేపు అయితే కన్ఫర్మ్ మళ్ళ
అ
బస్ ఎక్తే మ బస్ దిగుతె ఏముంది గాని
అవును
బల్లిగా బస్ స్టాండ్ నుంచి అటు పోవాలె అటు ఏది ఆ చె చక్కలు ఉంటే ఆ చెక్కలు కాని నుంచి బయటికి అటెళ్ల్లి ఆ ఒక గల్లీలో పోవాలె పోలీస్ స్టేషన్ నుంచి గల్లీకి పోయ్ ఒకసారి పోయినా
ఊహు
పోయి పోయి అడ ఏ ఫస్ట్ రెండు హస్పిటల్ ఉంటయి పక్క పక్క నె లెఫ్ట్ సైడ్ అత్తమ్మ వాల్లది రైట్ సైడ్ కరుణ హాస్పిటల్ అంట
మ్
ఇంక హాస్పిటల్ పోతే ఏముంది కంటే అతమ్మ కిందన ఉ మత కిందనే ఉంటది కదా
ఉ
రత్తమ్ము కాడికి పోయి అట్టనే బావా కాడికి కూడా పోతా
మాదే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోరు
బా కదా
లిఫ్ట్ లిఫ్ట్ ఎక్కి సెకండ్ ఫ్లోర్ కొట్టు
ఆహా
ఒకవేళ నడుచుకుంట పోయినవ్ అంటే ఆగమైతవ్
అంతేనా
ఆ
ఎందుకు ఆ ఫ్లోర్ మంచిగా ఉండవా
ప్రతి ఫ్లోర్ సేమ్ ఉంటది లిఫ్ట్ ఎక్కి సెకండ్ ఫ్లోర్ నోక్కు
ఆహా ఏమన్నా అత్తమ్మ తీసుకోమంటే అత్తమ్మ తీసుకుపోతుదని
ఓకే అట్లయినా
ఏ
అత్తమ్మ తీసుకబోదు ఎవరన్న ఉంటే
ఉం ఏముందండి నాకు దారి తెలవక పోయింది అనుకో ఇవ పూనన్నన్నా అత్త మూండ మంటా ఇప
అత్తమ్మనే దాన్ని కిందికి రమ్మంటది ఇక
హ
అత్తమ్మనే అక్కను కిందికి రమ్మంటది
గట్ల కాదు ఒకవేళ ఇక్కడ బస్ స్టాండ్ దిగినాక రోడ్డు తెలవకపోతే
బానక్క వచ్చి తీసుకొని పోతది నువ్వు చెప్పిన రూట్ కరెక్టే నువ్ చెప్పిన రూట్ కరెక్ట్
ఏమ్మా అడికి పోయినక పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంటదో చూద్దాం చెడున్నా ఉండదా అంటే ఇ తిరుగు
పోలీస్ స్టేషన్ ఇంగో ఇప్పుడు ఒక క్రాస్ అయితామా గుడి టెంపుల్ ఉంటదా
ఆ చక్రం లో నుంచి క్రాస్ అయితం గంతే అది ఒక్కటి తెలుసు
ఆ బా ఆ క్రాస్ అయితమా
ఆ
అడ టెంపుల్ కాడ
ఆడ టెంపుల్ ఏమో చూడలే అక్క
చి నీ అవ్వ ఇజ్జత్ తీత్తనవ్ కదా రా
హమ్
దగ్గరనే
ఏముందిగాని ఏముంది చంద్రశేఖర్ హాస్పిటల్ అంటే చంద్రశేఖర్ హాస్పిటల అనుకో ఎటు పోవాలంటే వాళ్ళే చెప్తారు ఒకొక
ఏ టైంకి కొత్తవ్ చెప్పు
నేనా
ఆ
పది గంటల బస్ ఎక్కుత పది గంటల కన్నా తొమ్మిది నర కన్నా మ్యాచ్ ఆడోచ్చి పొద్దు గాల
ఇంగొ ఫస్ట్ మా ఇంటికి రా
మీ ఇంటికా
ఉం
ఇంగో డాడీ ఉంటడు
డాడీకి ఎందుకు చెప్పాల మరి
అ అత్త డాడీ ఎనిటైమ్ అత్తమ్మకు ఫోన్లో, ఫో ఫో ఫోన్ కొడుతుంటాడు
నేను చెప్తే అత్తమ్మతోనే వచ్చి వచ్చిండ అని చెప్పు అని చెప్తార
అంతవసరం కా డ్యాడ్ నడిగిపోతేమైందిర డ్యాడ్ ఏమన్డు గనీ ఇది టెస్ట్ చేపిచ్చుకొ సరే ఒకవేళ
ఆ శాంపిల్స్ ఇచ్చి వచ్చినాం అనుకో మధ్యాహ్నం ఒకటి ఒకటిన్నరకు నేను ఎగ్జామ్ కి పోతా అప్పుడు మళ్ళ నిన్నూ అడు మైబ్ తరూర్ బస్సెక్కి నువ్వేటు బోతవ్ మళ్ళ ఆ ప్రష్ ఏ మా అత్తమ్మవాళ్ళ ఇంటికి పోత మళ్ళ నేనత్తమ్మ కాడ తోలీ న ఎగ్జమ్కి పోత
ఆహ
అట్లా ఇంకాసేపు ఒక గంట రెండు గంటలు ఉన్నట్టుంటది కొంచెం బూయనట్టు ఉంటది
హ్ ఎవరెవరుంటరు మీ ఇంటి కాడ మరి
ఎవరుంటరా అత్తమ్మ మ మామయ్య బా బావైతె ఖచ్చితంగుంటడు
నువ్వై నువ్వు నువ్వు ఉంటావు ఖచ్చితంగా
నేను
ఆ గింతె ఇంకేంది వాళ్లందరు ఉంటెంది ఉండపోతెంది
నేను పోయేటప్పుడే నేను తీసుకొని పోతా
ఆ
టీవీ ఉంటది మొత్తం వైఫై
ఎమ
యూటూబొత్తది నా ఫోన్ ఉంటది
ఆ
అ
జ ఏమో ఒత్తమ్ వొతే ఒత్త
ఇగ సూస్కోరా
ఉ
ఫస్ట్ ట అ టెస్ట్లు చేపించుకోవాలంటే మధ్యాహ్నం పూట చేయించుకోవాలి
ఎందుకు
పొద్దు పొద్దుగా నొప్పులైతే మాదిరి ఎండకేం కాదు
హహ ఊ
అసలుకి ఇక్కడ ఎంత ఇది ఇ శేతుల గుచ్చుతరు
బ్లెడ్
ఉ వాడు గుంజుతా ఉంటాడు బ్లడ్డు వచ్చేదాకా
హ
నా బ్లెడ్డంత గుంజుతడు వాడే ఎంత ఇ అప్పుడు అప్పు ఇప్పుడు ఫిజికల్ గా చూత్తే లెవెన్ పాయింట్ ఫైవ్ ఉన్నది
ఉమ్
ఇప్పు ఏమో ఇప్పుడు ఎంత ఉంటదో
నాకు దక్షిత్
కడుపులో నొప్పి థర్టీ నైన్ కి వామ్మో తక్ మంచ్ ఆడోళ్ళకి టువెల్ ఉంటే చాలు ఫోర్ వావ్
గ్రేట్ కదా
అంతే ఎంత కడుపునొప్పి తినొద్దుగా ఏంటి అంటే
ఓన్లీ హెల్తీ ఫుడ్ డే తింటా కదా ఇక ఇప్పుడు మొత్తం ఫుడ్ నెగ్లెక్ట్ చేసుడే
ఆ ఇది మా మా కి ఒక ఒక మా ఫ్రెండ్ గనికి ఒకకి ఫిఫ్టీన్ ఉన్నది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్
నాకైతే టూ నించోని థర్టీన్ కి వచ్చింది అస్సలు ఎట్లా బతుకుతానవో నీ బోడీ బ్లడ్ డే లేదు ఏం దీని బతుకుతాను అంటే అత్తమ స్లేట్ పెన్సిల్స్ తింటది ఆ బియ్య బియ్యం తింటది అందుకే లేదు అది ఇది అని చెప్పింది పొట్టి ఇచ్చి పుట్టించి
ఆ
ఇగ డాక్టరు గలాంటియ్యి తినొద్దు దమ్మా సత్తవా బతుకుతవా అది ఇదా అన్నాడు
ఆ
అట్లా
అవునా చెప్తానే ఉంటారు గలాంటివి పట్టించుకోవద్దులే గలాంటి పగలవాటు ఉంటాయి ఘట్లో కూడా చెప్తూ ఉంట ఇంట్లో అట చెప్తు ఉంటారు
ఇంట్లోళ్ళు పగలుబట్టే ఉన్నారు అందుకే చెప్పిర్రు
ఏమో లైక్ తీసుకో గలాంటియి
హ కామన్ ఇగ మనకి
దే లైఫ్ అట్ట జరుగుతూనే ఉంటది
ఆ
ను ఏం ప్పున తినమో మేము అనుకోవచ్చుగా
తెలుసుదా మీకు ఏం మోపన తిన్న ఓ
ఏముంది బానపప్పు జీడిపప్పు పనీపూర్లు మండిలు బిర్యానులు
ఇప్పుడు లేదు లేబట్ అట్లునప్పు కాని
ఆ
పప్పు పిస్తా పప్పు బీట్రూట్ క్యారెట్ టు ఆకుకూరలు అంతే
బ్లడ్ కట్టిందంటే
ఆ
బ్లడ్ కట్టేదంటే గట్ల
గట్లా తింటానే గట్లా అయింది ఉంగ లేకపోతే ఎట్లా
సర్లే మరి
ఆ సరే